హలో
హలోను హా
ఏం చేస్తున్నా నాకెవరున్నారు వాంగ్తను
ఆ పచ్చర వచ్చకుంటపం వద్దన్న వచ్చు వచ్చే తెచ్చుకుంటారు బాగుంటది సరేలే ఇద మై లాస్ట్ చెప్పు
చెప్పాలి పో ఉమ్
తెలుసులేరా ఇంకేమి ఇంకా ఏంటి రోజుకి
చెప్పాలి రా
ఇంకో కాల అయిపోతే నాది అయిపోయిద్ది నీది కాక ఇంకో కాలు కావాలి తర్వాత మీకు చేస్తా ఎన్ని సార్లు కావాలో అన్ని సార్లు నా పోదు
ఎవన్నా
సంపకాపా న పెరిది
అయి వన్ ఫస్ ఎ టస్క్ కంప్లీట్ చేసి
పది ఆ అవు
ఏ నిన్న మాట్లాడింటే సరిపోయిండ అయిపోయిండువు నిన్న మాట్లాడలే
ఉమ్